బాదికుంట
ఉ
వాడో పిచ్చోడు
నా బతకి రామ్
మూవీ
ఉహు మూవీ బాక్స్ అంతా పార్సద్ద్యయారా
ఐనా మాట్లాడతాగదా మల్లేమి
ఉం ఏంది పిడిఎఫ్ లో ఏదో పెట్టున్నావు
అది స్పొటో
ఉ బాంది ఇట్ల షర్ట్ ఇట్ట ప్లెయిన్ షర్ట్లేస్కుంటె బాంటది బ్లాక్ బ్లాక్ అన్వడే ఏసుకోవ బాంటది మాఆ వెనకాల ఇది నిప్పులాగ ఎగురుతాంది
ఆన్
నీ ఇష్టమే అంతా
అది మ తని వర క బాగుంటావ
ఉ
హలో బాగైతే బాందిలే బావుంటే నువ్వు తీందరారా
చెప్పు
సరె ఎక్కడున్నా చెప్పు
రూంలోనె ఉన్న కడుకోన్న
అ ఉం ఒకసారి రా బైకి
ఫోటో బెట్టాన్ చూసుకో
వజ్జా
ఫొటొ పెట్ట
వద్దులే
ఏం వద్దు ఫోటోలొ చూసుకోవ
హూ మ్
ఏమైంది మటాగిస్కుకం బా
హోటల్ చూసుకోవాలంటున్నా
హూ హుం
ఇంకా చెప్పాలి ఏం తిన్నావ్ ఇప్పుడు
ఏేం తిన్లా అదనే కాలినే
హ
కాలినే
అన్నము ఎవరు పెట్టలేదా
హూ హుం
ఏ ఎం వండుకొని తినచ్చుకుందువు ఎవరి దగ్గరకి ఎందుకు పావ్
డబ్బులు లేవ్
ఓవరాక్షన్ చేయకు
ఏ లేదంటే మళ్ళ ఓవరాక్షన్ చేస్తావ్
ఇంకాా రుంటది అది లేకుండా ఏం ఉండ
ఏయి ఇల్నా యిదియ గదా అలదా
మలెట్టా ఫుడ్ మీ తమ్ముడికి
ఆడు తింటాడు
ఎట్ట తింటాడు ఆడ
నచ్చ నీ తినేస్తాడు నేనే కష్ట పడాలి క పావ ఓ అర్జున్ తేడా ఆయిదే గా నాకు నచ్చదు తినాలంటే బా రేపు టికీ ఐదు వందలు కావాలి ఓన్ తిన్ తిన్లే
ఎందుకు ఐదు వందలు ఎందుకు
ఆ బాటిల్ తోడ్ రెండో బాటిల్లో ఒక ఇండష్ ృష్ణ ద లో పళ నా జగ ఓకా ఎంటష్ణు
ఆ ంత ఎందుకు ఏమో ఎంత సీరస్ బొండవానువ్వా
హూ
సీరేస్ గా ఉంటే సరలేనుకోచ్చమా నాదన్నా
ే ఏ సేసుగునంగనపం మనమనా నిజంగానే కరెంు బల్ంటుంది ఉ ఫోన్ మాట్లాడితే
బాగుందవ్ అనేసి
ఉమ్ ఒకసారి ఏడుస్తా మాట్లాడితే బాగలేట్లా
ఉహు
ఉహ్
ఉమ్
భాద ఎప్పుడూ గోతులోనే ఉంటది లేకపోతే బైట్ కదా
ఉహు
బయట ఎప్పుడు నవ్వుతూ ఉండొచ్చు
ఉమ్
అంత మన బాడీలో ఉంటది ఎ సిక్స్టీ టూన్నా లేదంటే ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా అర్థం అయిందా దాని స మహమ్మ అలాక్కొనది. కదా
వేట
ఉమ్ మన వచ్చేసే దను సే
ఉమ్
ఫుల్లు సేవగాచ్చేసింది సరేదనే సరే సబ్బ వచ్చేసిన మళ్ళా ఈ మళ్ళీ పోయిన దగు వచ్చి మళ్ళీ అంటుకున్నలాగా నాకు
ఏంటిది
మళ్ళా ఎందుకనేసి హైట్ ఎందుకు ఎక్కేది మన నల్లం కాదు అనేసి వచ్చేసిన దాగ మూట్టెత్తుకొని.
ఉమ్
వస్తాన్లో మలాానేసి కల్ తెగదస్తు చాలగ పైకి ఎక్కినపుడు ఒకస్తారి నేడికి కింద పడిపోత నాకే భయం వస్తుది ఒసారి భయమే కాదు ఎంత అయిటు ఉన్నా
ఉమ్ ఎంగ్ కాదు ఎందుకు భయప గది ఎందుకు అయ్య ఇ చెత్త చిన్నప్పుల్లఊర్లో మాట్లాడుతునవే
ఒకసారి చెప్తే నీకి తెలుస్తుంది మేడం
ఐనా
వట్సప్ పైకి కదరా లడ్డూ
ఉమ్
కింద నుంచి ఎవరైనా మాట్లాడతాడు ఆడ పై ఉన్నోడికేం తెలుస్సదా ఆ బాధ ఎట్లా ఉంటదనేసి నాకేం భయంలేదు అను పా
ఆ అందరికి భయమే భయం లేకుండా ఎవరు ఉండ
లడ్డు ఒక ఇంచ్ కూడా
మ్మ్
అప్పు సేఫ్టీ బెల్ట్ నిక్కము
ఆ
కాని ఎవ్వరం మనకే కాదు
మళ్ళ ఎసుకపోతే ఎట్టా
ఉమ్ మరిది ఏసుకోకుండా ట్ట ఎందుకు చేస్తారడా
చేస్తారు అడ ముందే రాసుకుంటారు ఏదైనా ఈ కంపెనీకి సంబంధం లేదనేసి మనిషిలా డబ్బులు ఒక వెయ్యని వంద రూపాయలు వస్తుది మూడు పుట్ల భోజనం వేస్తంది
ఉమ్
చాలా ఇష్ట అంతా అంతే పడితే ఒక అన్ని లక్ష ఇచ్చి పంపచేస్తారు ఇంటికి చనిపోయినాడంటే అంతే
రెండు లక్షలు ఇస్తారా
హమ్ చాలు అది
హమ్ ఏంది ప్రాణం చింత చాలు అంట
ఆ ఒక మన మన్న ఉండాలదు ఒకరిప్పుడును మనము ఉంటాల లేడుూ అప్పుడు లైఫ్ ఒక థ్రిల్ ఉంటాది
హ్మ్ ఎం థ్రిల్
ఒళ్ళు బాగలేనప్పుడు వచ్చేయళి ఇంటికి ఎ బదార
బంగారమా
హ్మ్
ఏంది అతే సౌండ్ వినిపిస్తుంది
వాడిని దెబ్బకి ముట్టుకుంటారు సారీ నా చేతిలో
హ్మ్
హామ్
అత్తంగల
ఇంకే వేలనట్టు ఇంకా ఫైవ్ డేస్ ఉంది
హ్మ్
లైఫ్ పని చేంజ్ చేయాలనేసి
హ్మ్
వాళ నమ్మకం ఉంది కాని
హ్మ్
నాపై నాకే నమ్మకంలేదు
హ్మ్
ఆ
ఎందుకో
హ్మ్
పెట్లియా ఎంగ ఏదో చెప్ పన్న అప్పు న నైట్ ఎలా పయకన వందిచ్చ
ఇ బీవ కది పూ నీరు హమ్ కేసిన మంగళ పారు వరాది కది
నయంంగ ఏద తప్ప నాప ఆసం ప బయటికి వెళ్తే మా నాన్న కళ్ళు ఇరగగొడతారా నేను రాను పోరా అది కాదు రా ఎదంటయిట అతేయి అంతయిగా లేని చెతారు ఏటి హా
హ
ఎద్దవు
హమ్
పయాంతన్నా మ్ గమ్ముడ సరి వయల ఉడా శరుపతుదు ఇప్పు ఎ వచ్చన సుడువడికి పోయి వస అడ పోయి అందాక
ఉ భయ అనేదు అంతకుంటాకాల్ బ ఉంతా తందరి భయనద అలా ప్పన ఉంటార చెప్ప
ఏదైనా మైండ్ లో ఫిక్స్ అని వంచ అనుకో మిన కస మ ఒక కట్ పచ కాదు కూడా పోయి పేసలపా
హమ్
ఇప్పు మునతి ఎవలా కన్సన అంతేమా
హమ్
అప్పుడు అను జప్ప కలిసి ఫోన్ పన్నా అప్పుత ఒ కుద ఉన్నాయి
నా నది ప
ఊట్పో ఫుల్ ఊట్ వచ్చ లంచ లంచంచి బాపాకు కొంచెం
హమ్
సరే అవున ఫోన్ పన్నా ఎడాంట
హమ్
క్రిస్మస్ ఆగదరానా
హమ్
అవునును మోటివేషన్ ఎలా ప దుడ్డు వస్లగానే బజ కాప్పడన్నా ఏద మనసు షంట పం ఆలా పాతు పనం
మ్మ్
ఎదో ఒన్న పనేస్తన్నం ఫస్ట్ ఉ కూడా పస్తస్తతుమ్మా
పని పసి క పన్ను పన్ను రెడ్డి అన్న ప పడి పట్ హే పన్న